హలో నమస్కారం అండి శుభోదయం హలో శుభోదయంమండి ఎలా ఉన్నారు హలో వినిపిస్ అండి నా మాటలు
సనా అండి
ఓకే మీ మాటలు చాలా స్లోగా వస్తున్నాయండి కొంచెం చూసుకుంటారా
ఇప్పుడు వినిపిస్తున్నాయండి
ఆ ఇప్పుడు బాగా వినిపిస్తానండి
చెప్పండి
ఏ కాఫీ తాగరా అండి
తాగామండి
ఓకే ఈరోజు దేని గురించి మాట్లాడదామండి
దే
మనం గ్రామాలు, పట్టణాల గురించి మాట్లాడుతున్నామా హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో మీ వాయిస్ చాలా స్లోగా ఉందండి. మీ వాయిస్ సరిగా వినపడట్లేదు. హలో హలో హలో
వినపడతందా
వినపడ్డంం లేదండి.
ఏ
హలో
లే
ఇప్పుడు వినిపిస్తుందా అండి.
వినిపిస్తాందండి మీకు వినపడట్లేదా
లేదండి మీ వాయిస్ చాలా స్లోగా వస్తోంది.
హలో
హలో
చెప్పండి. హలో
చెప్పండి వినబడట్లేదా
హలో
హలో హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి.
కానీ మీ మాటలు నాకు వినపడ్డం లేదండి. ఫోన్ సరిగ్గా పెట్టు
సరిగానే పెట్టుకు పెట్టుకున్నానండి.
స్పీకర్ ఆన్ చేసారా అండి నా మాటలు నాకే వినపడుతున్నాయి. ఓకే చెప్పండి దేని గురించి మాట్లాడుకుందాం. హలో
మ చెప్ప
హలో
చెప్పండి వినిపిస్తుంది.
చెప్పండి ఆ మీ ము మీ డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందండి.
మేము పొద్దున్నే ఐదు గంటకి లేస్తా అండి
ఎంతకి
ఐదు గంటలకే లేస్తామండి
ఐదికే లేస్తారా ఓకే
పొద్దున్న ఐదుకే లేసి పరకులన్నీ ఎత్తిపెట్టేసి చెక్క చేసేసి బ్రెష్ చేసి స్నానం చేసి ముగ్గు పెట్టి పొద్దున్నే దేవుని పూజ చేసి టిఫన్ కీ పని చేస్ ఉంటమండి పొద్దన్నే
ఓకే చాలా మ చలువ అవును
అవునండి
ఓకే మీరు గ్రామంలో ఉంటాం
అవునండి
ఎలా ఉంటుందండి మీకు గ్రామంలో ఉదయం లేవుగానే
చాలా బాగుంటుందండి పొద్దున్నే లేస్తనే చల్ల గాలి చుట్టూ చెట్లు తోటలు పక్షుల అరుపులు బానే ఉంటుందండి నాకు
ఓకే మాకైతే ఇక్కడ సి సీటీలో ఉంటాం కాబట్టి మాకు పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ వాహన శబ్దాలే ఉంటాయ్ ఆంటీ
నాకు మీ మాటలు సరిగ్గా వినపడ్డం లేదండి అసలు చాలా డిస్టర్బ్డ్ గా వస్తుంది నా మాటలు నాకే రివర్స్ వస్తున్నాయి చాలా డిస్ స్టబెన్స్ ఉందండి మీ సైన్ నుంచి
బా మీ మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదా నాకు
ఇప్పుడు బాగా వినిపిస్తాంది
అవునా
అవునండి ఇంతసేపు మీ మాటలే వినపడ్డం లేదండి చాలా డిస్టర్బ్గా ఉంది
అవునా అండీ
చెప్పండి మీ మీ డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది
పొద్దున్నే లేవు ఐదు గంటలకే లేస్తామండి మేము ఐదు గంటలకే లేసి ఆ పరుపులు వితేసి కశువులు తోసేసి
హ్మ్ హు
ఆ బ్రష్ చేసి స్నానం చేసి ఆ నీళ్లు చల్లి ముగ్గు పెట్టేసి
హుహు
స్ దేవుని పూజ చేస్తామండి
ఓకే మేము కూడా అంతే అండి పొద్దునే లేవు కానీ ఒక మేము కూడా పొద్దునే లేవగానేమేమైతే వాటర్ తాగేసి స్నానం చేసేసి దేవుడికి పూజ పూజ చేసేసి అంటే మేము అలా ఒక వాక్కి వెళ్తామండి ఒక గంట సేపు అలా వాక్ ఎల్లేసి వచ్చిన తర్వాత మా అల్పాహారానికి మేం రెడీ చేసుకుంటాము యూసువల్గా మీరు ఏం చేస్తారండి టిఫిన్స్కి
టిఫన్ అంటే మేము దోసే ఇడ్లీ చపాతీ పొంగల్ పులియోగర చిత్రన్న వాంగిబాత్ ఇట్లాంటివన్నీ చేస్తా తమండి
ఓకే మాకైతే ఎక్కువగా నూడల్స్ అని మ్యాగీ ఆ మేమైతే అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామ అండి మాకి ఐతే ఎక్కువగా నూడుల్స్ అని మ్యాగీ మేము ఐతే అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అండి అంటే దోసలు చేస్తాం దోసలు ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి అంటే మీరు టిఫిన్స్ కి రొట్టెలు ఇలాంటివి ఏమనా చేసుకుంటారా అండి
చేస్తామండి జొన్న రొట్టి చేస్తామండి బియపు రొట్టి చేస్తాము రాగిరొట్టటి చేస్తాము టిఫన్కి
ఆహ
ఇలాంటివన్నీ చేస్తామండి
మేమ మాకైతే అంత మా అంటే ఇక్కడ సిటీలో అంత టైం ఉండదు కదండి మాకైతే అంత అవన్నీ మాకు ఐతే అంత టైమ్ ఉండదు అంటే సిటీ లో చేసుకోవడానికి టైమే కుదరదు పల్లెలో ఉన్న వాళ్ళయితే అలాంటివన్నీ బాగా చేసుకోవడానికి టైం ఉంటుది చాలా ప్రశాంతం శాంతమైన జీవితం కాబట్టి
మాకుపల్లెల్లో మ రైతులు పండిస్తారు కదండి రాగులు మాకు పల్లెలో రైతులు పండిస్తారు కదా అని రాగులు జొన్నలు ఇట్లాంటివన్నీ మేము రైతుల దగ్గర ఇంకానే తీసుకుంటామండి తీసుకొని మిషన్ పట్టించి దాంనిని యూజ్ చేస్తామండి మేము
చాలా మంచిదండి బా అవునులేండి మేమైతే ఇక్కడ ప్యాకేజ్ ఫుడ్ తెచ్చుకుంటాం అండి ఎక్కువగా ఏదో ఇక్కడ ఒక మాకి వెళ్తే అదొ ఒక పిండి అని దాని మీద రాసి పెట్టి ఉంటది దాన్ని పోయి తీసుకొని వచ్చి దాంతో వండుకుంటా ఉంటాం మేమైతే ఇక్కడ
మేము అన్ని రైతులతోనే కొంటామండి ఇక్కడ
చాలా మంచిదడి అవునులేండి మీకు అక్కడ కూరగాయలు కూడా అన్ని తాజాగా దొరుకుతాయి
ఆ మేము ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గరే పెట్టుకుంటాం అండి పశువులేరు వేసి పెంచుతుంటాము ఇంటి దగ్గరే పెంచుకుంటాము కూరగాయలు
అవునులేండి చాలా మంచి అలవాటు మేమైతే ఇక్కడ మార్కెట్ క వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం అండి మాకైతే అంత తా అంత తాజా కూరగాయలు అయితే దొరకవు
మేము ముందలు కొట్టిట్టేవి ఇంటివి వాడమంటన్నాయి ఇక్కడ కూరగాయలు పల్లెల్లో ఇంటి దగ్గరే పెంచుకుంటాము కాబట్టి పశువులు ఎరువు మామూలుగా ఇంట్లో ఏమన్నా కూరగాయలు కడిగిడి నీళ్ళు ఇట్లాంటివన్నీ వేసేసి పండించుకుంటూ ఉంటాము మాకు ఏది ఏ రోజు ఏ వండుకోవాల అంటే ఆ రోజు ఆ తరకీ దొరికిండే వండుకొని వస్తామండి
ఓకే అంటే తాజా కూరగాయలు ఇంటి ముందుర అప్పుడప్పుడు చెంపు పని వండుకుంటాం అంటున్నారు
అవునవును
చాలా మంచి అలవాటు మాకైతే ఇక్కడ అలా లేదండి మేము రేపు వండుకోవాలంటే ముందు రోజు వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టుకోవాలి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి మాదంతా స్టోర్డ్ ఫుడ్ ఉంటుందండి ఎక్కువగా
మా పల్లెల్లో అట్లే ఏం లేదండి మేము అప్పటికప్పుడు తెంపుకొని చేసుకొని తింటాము మాకు టైం దొరికినప్పుడల్లా తోటలకి ఇట్లా వెళ్తుంటాము మాకుదే అదే వాక్ అదే వాకేండి మాకు ఆ మార్నింగ్ వాక్ అంటే మాకు ఉండదు అంత టిఫన్ను అయిన తర్వాత అలా వెళ్తామండి తోటల్లోకి
ఓకే చాలా మంచి అలవాటండి
ఆ పశువులు మేకలు ఉన్నాయి అవు చూసుకుంటామండి
ఓ మీకు తాజా పాలు కూడా దొరుకుతాయి అన్నమాట
అవునండి ప్యాకెట్స్ పాలు మేము వాడమండి
ఓకే మాకైతే ఇక్కడ పాకెట్స్ లేకపోతే మాకు ఇంక వేరే అవకాశమే లేదండి
పల్లెల్లో కూడా దొరుకుతాయండి ప్యాకెట్ పాలు అయిన మేము వాడమండి పశువులు పాలే ఆ ఆవుల పాలు గేదరి పాలు ఇవే వాడుతుంటామండి మేము
ఓకే అండి
ఆ మేకపాలు కూడా వాడతామండి ఆ కాఫీ కూడా బావుంటుంది మేకపాలతో చేస్తే ఆ
సరే అండి సరే అండి మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి
ధన్యవాదాలు
అ